ఊ
ఆ చెప్పు
ఏది ఫేవరెట్ ఫెస్టివల్ చెప్పుదుల ల ఫేవరెట్ ఫెస్టివల్ అయితే క్రిస్ణాష్టమి
చ
క్రిష్ణాష్టమి
ఆ
కృష్ణుడిది పుట్టినది దాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు.
అవునా
ఆ ఆయన దేవకి అండ్ వసుదేవాకి పుడతడు
ఊ
ఊ అది ఒక జై లో పుడతడు అదే రావ కంస మహారాజు చెల్లెలే కదా దేవకి
అది కూడా ఎందుకు అంటే ఏడు మంది ఉం జన్మనిచ్చింటది ఎనిమిదో వాడు పుడితే నేను చంపేస్తారని చెప్ అంతే ఆ
అది నమ్ముతాడు అయప్ప కంసుడు నమ్మి అందరిని చంపుకుంటూ వస్తాడు పుట్టిన వాళ్ళందరు
ఊ
దేవకి వసుదేవ ఇద్దరు అ భారాన్ని మోస్తూ అయినా ఏం మన్ లేకా ఇంకా అలానే ఉంటారు కృష్ణుడికి జన్మని ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా అవి కారాగారంలో ఉంటాయి కదా అవి తలుపులు అవన్నీ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతాయి
అవునా
ఉ అంటే పెద్దోళ్ళు చెప్పిండేవి
ఊ
ఆ ఆయప్ప విష్ణువు అనని నమ్ముతారు కృష్ణుడే విష్ణువు అదే ఒక అవతారము ఎత్తినాడు అందరికీ ప్రేమ నేర్పించడానికి అనేను అది కృష్ణావతారం ఎందుకంటే వచ్చిందిది సుధామా అని కృష్ణుడికి ఒక భక్తుడు ఉంటాడు
ఆ
అయప్ప శాపం ఇస్తాడు రాధాదేవి నిన్ను మర్చిపోతది వంద సంవత్సరాల వరకు అనని ఎందుకు భక్తుడి కంటే ప్రయాసరాలు గొప్ప అనే కోపంతో ఇస్తాడు
ఆ
శాకం ఇవ్వడంతో ఇంకా భూలోకం మీది రావడంతో ఆ అవతారం ఎత్తాల్సి వస్తది వస్తది వాళ్ళలే అలా జన్మించినాక ఇంకా ఇంకా అందరూ సైనికులు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ ఆటోమేటిక్గా నిద్రపోతారు నిద్రలోకి వెళ్ళిపోతారు
ఆ
కృణుడు మాయో మరేమో తెలీదు అంతగా
అవులే
ఇంకా అలా గంపలో పట్టుకొని వసుదేవుడు ఎత్తుకొని పోతారు సముద్రము అడ్డం వస్తది ఎట్లా పోయేది అనుకుంటాడు
ఆ
సముద్రం రెండు వైపులా దారిస్తది పోడానికి తను ఆశ్చర్యపోతాడు ఆదిశేషు ఉంటాడు కద తను వర్షం పడకోకుండా పైన ఆ అడ్డుగా ఉ నాడు వాలకి సముద్రం దాటే అంతవరకు
ఉమ్
దాటుతానే ఇంకా అప్ప నందుడు అని తెలుసు స్నేహి తుడన్ అన్నమాట వసుదేవుడికి ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా ఒక పుడుతది ఒక పాప
ఆ
అలా పుడతానే కృష్ణుడిని ఆడబెట్టి ఆ పాపని తీసుకొని వస్తాడు వసుదేవుడు
అది కూడా నైట్ తెలియకుండా కంసన్ కి అందరు పనుకొని ఉంటారు ఆ టైము లో ఆ సెక్యూ వీళ్ళు ఉంటారు కదా గూడాచారులు నో వాళ్ళు వాళ్ళు పనుకొనేసింటారు అందరు ఆ టైమ్ లో ఎత్తుకొని పోతాడు కృష్ణని గంపులో పెట్టుకొని
ఆ ఇంగ అక్కడికి పోయినాక ఇంక పవన్ తీసుకొని వస్తాడు
ఊ
మార్నింగ్ అయ్యేతలికే నమ్మరు ఆ కంసుడు పుట్టేది బాలకుడు బాలికేందుకు పుట్టుతది అనని ఏదో మాయా చేసినారు అనని అనుకుంటాడు
ఉ
కానీ అందరూ ఏమంటారంటే భవిష్యవాని లేదు ఏం లేదు అది ఎందో ఒక మాయా నమ్మద్దు అనని చాలా మంది చెప్తాడు కంసుడికి కానీ ఎవరు నమ్మరు అక్రూర్ కాని ఒక్క అంటే రాజ్య ఆ కంసుడికి ఒక బాటసారిలో మరి ఎవరో అయ్యప్ప ఉంటాడు అయప్ప ఇంక సహాయం చేస్తాంటాడు ఆ రాజ్యంలో అయ్యప్పకి కంసుడికి ఎంతో మందిని పంపిస్తాడు కృష్ణుని చంపడానికి కానీ ఏమి అవన్నీ ఏం కావు
ఊ
రాధాదేవి పుట్టేటప్పుడు ఒకటి చొప్పింటది కృష్ణుడికి
ఊ
అంటే కృష్ణూడు గంటే ముందుపుడతది రాధ
ఆ
రె అట్లా పుట్టే పుట్టేటప్పుడు నువ్ వచ్ నన్ను చు నువ్వు నేను నేను నిన్ను కలిసే అంత వరకు నేను కళ్ళు తెరవాను అని అంటది రాదా అందరూ ఇంకేమనుకుంటారంటే రాధ పుడతనే కళ్ళు తెరవదు నె ఎ ఎట్లబ్బాయి ఈ పాపా అనని ఎన్నో చోట్ల చూపిస్తాడు రాదా వాళ్ళ నాన్న కానీ ఏం లాభం లేదు రాధవాల్లమ్మ అమ్మాయికి కీర్తి దేవి ఆమె లేక అంటే వాళ్ళకి సంతానం లేకలేక పుడుతుంది అలా పుట్టడంతో చాలా బాధపడతరు వాళ్ళు
ఊ రా
లాస్ట్ కి ఒక రోజు ఇంకా ఆకాశంలో నుంచి ఒక రాక్షసి మీద నుంచి కృష్ణుడు పడతాడు బడ్సానా లోకి అంటే రాధా వాళ్ళు బడ్సాన లోనే ఉంటారు రాధ వాళ్ళ ఇంట్లోకి పోతే అప్పుడు కృష్ణుడు చాలా ఏడుస్తా అంటే రాధావరి దగ్గర ఉన్న ఉయ్యాలో పడ పెడతారు
ఊ
అప్పుడు మొదటిసారిగా రాధ కళ్ళు తెరుస్తది అది ఇంగ అప్పుట్లో మాట ఇచ్చింది కదా రాజాజి అది నిలబెట్టుకుంటది
అవునా
అతను పుట్టినప్పుటి నుంచి ఇంకా అవి అన్ని ఏదో ఒక అడ్డంకులు అలా జరుగుతది జీవితం మొత్తం
ఊ
దది కృష్ణుడి జన్మదినం మనకి ఇంకా కృష్ణాష్టమి చేసుకునేటప్పుడు ఉట్టి కొట్టడం అంటే కృష్ణుడు చేసే అల్లరి పనులన్నీ ఇంక అవే కదా వెన్నె దొంగలించడం అందుకు సేమింగ అలాంటి గేమ్స్ ఎ పెడతారు దాన్నే దహ
కృష్ణాష్టమి రోజు అవును
ఉ
నార్మల్గా అందరు వేషాలు వేసుకొని కృష్ణుడి వేషం వేసుకొని రాధ వేషం వేసుకొని
అట్ల ఎందుకు తెల్సా కృష్ణస్టమి అదే కృష్ణాష్టమికి ఒకటే అట్ల వేసేది
ఉ ఎందుకు
కృష్ణుడికి అంటే ఒక వ్యక్తి కృష్ణులాగే రా రాక్షసుడే అయప్ప పేరు కపటాసురుడు అయప్ప పేరు అయప్ప కృష్ణుల్లాగ వేష వచ్చి రాద ని నమ్మియల అంటే రాధ కావాలి రాధ పెళ్లి చేసుకోవాల
హు
కృష్ణుడు ఇంకా తెలిసి అంతా అంతా జరిగి చంపుతాడు అప్పుడు కృష్ణుడు అంటాడు అలాంటి కృష్ణుడు ఎంతో మంది రాబోయే తరంలో పుట్టుకొస్తారు అని
హు
అందుకట్ల రాధాకృష్ణ వేషం వేపిస్తారు దాని వెనక రీజన్ అదే తెలుసుకుంటూ పోతే కృష్ణుడి గురించే కాదు ప్రతి ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒకటి ఉంటది బిహైండ్ స్టోరి బట్ తెలుసుకోల కానీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి ఇంకా ఇస్కాన్స్ ఇస్కాన్లలో కృష్ణుడివి
ఇస్కాన్ టెంపుల్
ప్రసాధం
రెడీ మాత్రం బాగా చేసింటారు రాధాకృష్ణ గుడి ఫ్లవర్స్ తో అంత డెకరేట్ చేసి నార్మల్ గా ఉం రోజు ఉంటే ఆ రోజు చాన హైలైట్ కనిపిస్తది
అందులో లైటింగ్స్ అన్ని పెడతారు చుట్టూరా
ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్త అంతవా రెడీ చేస్తారు ఆ రోజు
ఊ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్ని అడ్డంకలు వచ్చినా గాని తన ప్రేయసీ ప్రేమ కోసం ఎన్నో చేసినాడు ఏదైనా సాధించచ్చు ప్రేము ఉంటే అని చెప్పడానికి కృష్ణావతారం జన్మించింది
ఊ
అది ఇప్పుడు ఉన్న జనరేషన్ కి అర్థం కావాలని రామా అవతారం కృష్ణ అవతారం కల్కి అవతారం నరసింహ అవతారం అట్లా అవ ఎత్తిన్నాడు విష్ణువు
ఇప్పుడు ఈ జనరేషన్ లో కలికి అవతరము వస్తుంది ఆ చెప్పండి
కలియుగమని అన్నారు కదా ఇద్ద మనుషులందరూ ఇప్పుడే ఇక్కడే ఉంటారు
ఆ
నెక్స్ట్ యుగం సత్యయుగం వస్తది అన్నారు అంటే సత్యవంతులన్దరూ అక్కడ పుడతారు అనని
ఉమ్
మల్లది చూడాల
ఉమ్ టైమ్
ఉమ్ ఇంకేమి
అంటే అందలో
ఇంగనా
ఉమ్